హలో హలో అక్క
ఎం చేస్తున్నావ్
ఎం చేస్తలేం కమ ర ఎం సరు
ఏం చేసలో ఇప్పుడే తిన్నా పండుకున్న నువ్వు
నేనా ఇంకా ఆఫ్టర్నూన్ తినలేదు తినాలి ఏం కర్రి అక్క
ఆ పప్పు ఇంకెప్పుడు ఏంటో త్రి అయిపోతుంది
తింటా ఎళ్లాకనే తిన్నా టువెల్ అట్లా
ఉ ఊ ఒమర
ఏముంది ఏంలేదు ఫోన్ చేస్తున్నా యూట్యూబ్
ఓహో
మీరేం చేస్తున్నారు అక్క
యషల ఇప్పుడే ఒరిగినలా
అవునా
హమ్
మ్మ్ స్టడీ అయిపోయింద క
ఆ అయిపోయింది ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు
డిగ్ర్రిీ కంప్లీటెడా
మ్మ్
మ్మ్ హ్మ్ ఆ అయిపోయింది డిగ్రీ కంప్లీటేడ్
అవునా మ్మ్ చెప్పినాకా
ఏముండక్క మీరే చెప్పాలి ఏదైనా జాబ్ చేయట్లే
ఇప్పుడ ఏం చేస్తలే కోచింగ్కి పోదామా అని యై ఐ నేర్చుకుందాం అనుకుంటున్న
అవునా ఈ ఇయర్ ఐ అయిపోయిందా
టూ ఇయర్స్ అయిపోతుంది అయిపోయి
టూ ఇయర్స్ ఆయిపో
ఆ ఇ ఏం చేయాలే ఇంట్లోనే ఉంటునా ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆది చేసేదే ఎక్కువ
ఆహా
మ్మ్
ఇంట్లో ఏమంట లేరుబ్బా ఇంక ఐతే
ఉమ్ మాములే అంటారిగా అలవాటు అయిపొయింది. ఎవ కంత్ర అది నేర్చుకుందాం అనుకుంటున
అవునా
మ్మ్ నువ్వేం జేస్తునావ్
ఎమ్ లేదు ఇ వన్ ఇయర్ అయితుంది మ్మ్ డిగ్రీ అయిపోయి ఖాళీ నా తినడం పడకోవడం ఫోన్ జూడడం ఇదే
మ్మ్ హ్మ్ ఓ అ మరి ఎకువచ్చ పోవ
ఆ
ఏ కోచింగ్ కి పోవా
ఏ కోచింగ్ లేదు ఎమ్ లేదు ఇంట్లోనే ఇక
మ్మ్ హ్మ్
దీని మీద ఇంట్రెస్ట్ చూడలే పెళ్ళ ఆ అంత లేదులే
ఒక దానివే గద
ఆ నేను మా తమ్ముడు
అయితే లేట్ గానే చేస్తారు తీయ్యి
ఆ అంత లేదు చేయరు ఇపుడు అంతలో ఆహా
నీకే జేలే టూ ఇయర్స్ అయి నాక్ జేస్తర అక్క ఇంత తొందర్గా
నాకు మా అక్క ఉంది.
ఓహో అవునా ఇద్దరు సిస్టర్స్ హ
మా అన్న నేనే చిన్న అక్క అన్న నేను
అవునా
అ
హ
గేమ్స్ ఆడుతావా
గేమ్స్ హ
హ
ఫోన్లనా
లేదు స్పోర్ట్స్
అట్లాంటి ఏం లేవు లే అక్క మనం అంతా కాదు లే
ఆఓహా
అవు
ఏమో మా డాడీ అడగాలి స్పోర్ట్స్ కన్నా ఉంటమంటా ఏ
మీరేంమాతారు అక్ అక్క
కబడ్డి
ఓ కబడ్డీ ఆడతార మరి ప్రక్టీీస్క ఎల్లకపోఇల్లు
అదే అడుగుతున్నా డాడీని పంపిింస్థాడా అని అందరూ ఒప్పుకోవాలి కదా ఇంట్లో
ఓ అది కూడా కరెక్ట్ ఏ లే
మాన్న వద్దు అంటాడు మ డాడీ ఓకే అంటే మా అన్న వా వద్దు అంటాడు మా అన్న ఓకే అంటే మా డాడీ వద్దు అంటాడు
అయ్యో
అర్ధా ఇట్ పాట్లా వస్తులే
ఆ
సర్దైంది మాట్లడెకొస్తలే నాకు ఊ
అ
చెప్పు హలో
చెప్పు చెప్పు
నుంచోనే ఉన్నావా.
ఆ ఇంట్లోనే ఉంటబ్బా ఏం లేదు
ఊహు తిన్నార మరి మమ్మీ వాళ్ళ్ ఉ ఆ
మా మమ్మీ వాళ్ళ మా మమ్మీ తిన్నది. సీరియల్ చూస్తుంది. మీ మమ్మీ వాళ్ళు
తిన్నరు పడుకున్నారు. బావేమో పోయిండు పనుకుండు ట్రాక్టర్ మీద
ఔ అవునా
ఇందాక
మా డాడీ కూడా పనికి పోయిండు పొద్దుగాల. మా మమ్మీ ఇంటికి తల నొప్పి వస్తుంది.
మిమ్మల్ని
ఊ మీ మమ్మెం చేస్తాది అక్క. మా తమ్ముడు బిటెక్ థర్డ్ ఇయర్.
ఆహ
ఊ
నువ్వే పెద్ద అయితే నాకంటే. ఎన్ని అస్లుకు ఎన్ని అస్
త్రీ ఇయర్స్ ఆ ఇప్పుడు చెప్పన్లే తర్వాత చెప్తాలే.
చెప్పు మలా ఏమన్నా.
ఏం ఉందక్క మీరేమన్నా మూవీస్ చూస్తారా.
చూస్తా మస్త్ చూస్తా.
ఏ
మా కిప్పుడా కొత్తగా ఇప్పుడా.
ఆ
ఆ ఇ ఇప్పుడు అల్ల పాత సినిమాలు ఉపయోగిస్తా న్యూవి చూడా.
ఓ పాత మూవీస్. చూస్తావా కొత్తగా ఇప్పుడు ఏం రిలీజ్ అయినయి జూడవా
ఇంగ ఇంట్రెస్టే రాలా ఇగ విజయ్ దేవరకొండవయితే జూస్తా
ఓ ఫ్యాన
అవును
అవు
ఓ నువ్వేం జెస్తున్నావ్
మనం ఏదైనా జూస్తాం ఓల్డ్ అందుగాని ఇప్పుడు కొత్తగా ఏదొస్తుా అది యు బార గరి మూవీ రూల్స్లోకి పోయి జూడుడే డౌన్లోడ్ చేసు కొంతుడుర్
ఉ
ఓల్డు మువీసేంగాదు ఇప్పుడు ఏవి కొత్త వస్తావి చ చూడే అంటే అన్ని చూడు గాని మంచి మంచి మంచి ఏదైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది
ఆ సర్లే ఇబడు ఇంట్రెస్ట్ రాల జూసుతే
ఆ అట్లాయితేనేసా అన్నేం ఏం చూడను ఉ
నేన నువ్వు ఇంట్లోనే ఉన్నావు అసలు ఏదో ఆరం సౌండ్ వస్తుంది
ఆ సౌండ్ బయట
ఊహు
ఉ ఇంగ ఇప్పుడు పో గల్లీలో కార్లు ఉండవాక్క మేం విలేజ్ మాది విలేజ్
ఉహ
మీ సిటీనా విలేజ
మాది గూడా విలేేజే
ఓహో ఇప్పుడు ఇంటి పక్కన కార్లు ఉండవా అయే ఇగ వాళ్లే ఆ ఏదైనా మంచి వ ఫ్రమ్ హోమ్ జాబ్ లోస్తేనే బాగుండు.
నేను గూడా చూస్తున్న దొరికితే చేద్దామని
అస్సల్ దొర్ తలెవ్ అ
మ్మ్ అదే క ఎం బీ ఏ అవి చేసినోళ్లకే సక్కగ దొర్కుతలేవు.
అవును కరెక్టే ఎంతసేపు ఉన్నా కం పినీ దగ్గరకు పొయి చేస్తనే ఉండే
ఆ డిగ్రీ చదివిన ఇం టర్ చదివిన ఒక్కటే ఇప్పుడు.
ఆ అవును
ఇంటరోలన్న ఇంకా మంచిగా సెట్ అయిర్రు చాలా మంది.
ఆ అవును
మసాలా చత్తగైతుంది
హ్మ్ హు ఇంకా నీకు స్పోర్ట్స్ ఉంది కాబట్టిక నువ్వూ కావచ్చు నువ్
మ్మ్ మ్మ్ మ్మ్
మ్
అవును ఎన్నైతాయో చూడాలి.
హ్మ్ హు
చెప్పు
ఇంకా మీ సిస్టర్ ఏం చేస్తుంది మీ బ్రదర్
వా క్కా ఈడుండదు ఆంధ్రాలుంటది
ఓ అవునా
జాబ్ చేస్తదామే ఆడ
ఏం జాబ్?
ఎయిర్టెల్ కంపెనీలో సేల్స్ మేనేజర్.
ఓ అవునా
మ్మ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కోసం అని పోయింది. ఇప్పుడు అనే ఉంటుంది, రిజైన్ పెట్టింది మొన్న వన్ ఇయర్ అయిపోయింది అనేషి వస్తది ఇగ ఫోర్త్కో, ఫిఫ్త్కో
అవునా
వచ్చిరంకో సైడ్ చూసుకుటది వేరే జాబ్
హ్మ్ హు
మా అన్నా అది సర స్ అదు ఇప్పుడు వాళ్ళ కంపెనీ తీసెస్ అనసి ఇంటికాడ ఉంటుండ్రు
టిది అర్థం కాలే
ఆనిమేషన్ నేర్చుకుండే
అవునా
అదే సీడ్ మై డిటు గ్రాఫిక్స్
ఆ హా
ఉ పోయిండు డ్యూటీ కూడా వన్ ఇయరు పోయిండు మొన్న కంపెనీ చూసి ప్రమష్ నుంచి దగ్గర ఉంటుండు ఇప్పుడు
హు హు
ఏ వచ్చదంకా అన్ని కా విన్నసేసిర్రు
సగంవార్
ఆ అందుకే చేస్ సలాను కొంచం
హ
ఇప్పుడు డాన్సే ఉంది కదా మొ తమి ఇప్పుడు జాప్తి కూడా చాలే అడుగుతురు అందు అట్ల అని కాబ్స్ పోదాం అంటే కూడా అలా అది ఇంటే హిమా అడవాణి
అంతే
ఉ ఉ చెప్పు ఇంకా
ఆ అక్క
చెప్పు అంతేనా
ఆ అ
చెప్పు ఇంకా అంటున్నా
ఈ ఉన్నకి ఖాళీ రోజు తినడం పడుకోవడం ఫోన్ చూడడం ఏంది తటి డే డే గడిసిపోతుంది
అంతే నేనంతే మన రకం ఆకలిగలుండచ్చిన
ఆహా ఆవసయాలు ఉంటది ఆ రూమా
రూమ్
రూమ్ అయితేనే బ
మ్మ్ రంగ ఉంటది ఆడ వస వేడి
మ్మ్ హ్మ్
కూర్చోలేము నిలబడ లేము
ఎందుకు రేకులా స్లాబ్ కాదా
ఆహా శ్వాప్ అయినాారు మసవేడి ఉంటది ఆడా
ఆహ కూలర్ లేదు
కూలర్ తెచ్చుకున్నాాం మొన్ననే మే తెచ్చకున్నాక రిజైన్ తిన అక్క
ఓహో
ను అక్కడే వచ్చేస్తాయ ఒక వారం రజలు అవుతా అని చెప్పి మొన మమ్మీ వాళ్ళు వస్తే నేను వచ్చేను వాళ్ళతోటి
అవునా
ఓ సరే మళ్ళీ
ఆ సరే అక్క
మ్మ్
అ ఆ ఓకే
అ